హలో ఆ అ బాగున్నావా
ఆ బాగున్నాను నువ్వు ఎలా ఉన్నావు
నేను ఇక్కడ బాగున్నాను ఉం ఏం చేస్తున్నావు
కాలి ఏ
హలో ఏ కాలి ఆ అయితే దీని గురించి మాట్లాడదాం మనం ట్రిప్స్ నువ్వు ఇంతవరకు ఎక్కడికెక్కడికి వెళ్ళావు
నేనా న్యూఢిల్లీ వెళ్ళాను
న్యూ ఢిల్లీ వెళ్ళావా ఓ ఏమంతా దూరం వెళ్ళవ్
అక్కడ సిక్కిజం గురువు ఉంటారు కబ ఉంటారు మేము సికిీజాం అన్నమాట కన్వర్టెడ్.
అవునా ఆ
అందుకనే ఆ గురువుగారి దర్శనం కోసం వెళ్ళాము. అక్కడ పక్కనే తాజ్మహాలు కూడా వెళ్ళాము
ఓ తాజ్మహల్ ఆ
ఆ షాజహాన్ కట్టించాడంట
ఆ ముందాస్ కోజం కట్టించాడు కదా
అవును
అయితే నువ్వు చాలా అదృష్టం అవన్నీ చూసావు
ఆ మా పేరెంట్స్ తో వెళ్ళాను
ఓకే మీ పేరెంట్స్తో వెళ్ళావా
ఆ
ఉమ్మ్ అయితే మరి ఇంకా ఎక్కడికి వెళ్ళావు అక్కడ
అక్కడ రెడ్ ఫర్ట్
ఆ
గోల్డెన్ టెంపుల్
గోల్డెన్ టెంపుల్ ఓ గోల్డెన్ టెంపుల్లో చాలా బాగుంటుంది కదా అసలు.
ఆ అవును అది యమునానది మధ్యలో కట్టారన్నమాట
అవును ఇట్లా చుట్టూ గ్యాప్ ఉంటుంది కదా ఆసలు నీల్
ఆ అది ఏమనా అని అది వాటర్ అనమాట.
యమునా నది వాటర అవి ఓ అట్ల నుంచి అట్లే వస్తాయేమో కదా.
ఆ
దాంతో అంతా రూపాయి బిల్లల అన్నీ వేస్తుంటారు కదా నీళ్ళలో.
ఆ అవును
ఆ అక్కడ ఏ దేవులు ఉంటారు
అంటే అది ఒక సమాదానమాట గోల్డెన్ టెంపుల్ లో ఒక సిక్కు గార్డ్ ది
అవునా ఓ
ఆ దర్శనం చేసుకోటానికి అందరు ఎళ్తారు.
అవునేమి దానికంత చరిత్ర ఉందా?
న
మ్ అయితే ఎప్పుడైనా వెళ్ళాలి
తప్పకుండా వెళ్దాం
ఆ వెళ్ళాలి వెళ్దాం మ్ ఇంగా నువ్వు తిరుపతికి ఆ తిరుపతికి వెళ్ళాం
అవున చెప్తావ ఒకసారి
ఆ చెప్తాను మామూలుగా తిరుపతి అంటేనే ఒక వైబ్ వస్తుందన్న మాట
అవును నేనైతే ఎప్పుడు ఎళ్లలేదు ఎళ్లాలి.
వెళ్ళాలా ఈసారి వెళ్ళు చెప్తాను దాని గురించి మామూలుగా స్టెప్స్ అన్ స్టెప్స్ ఎక్కి అయినా పోవచ్చు. లేదు ఇంకా అదే ఎక్కడానికి కుదరదంటే బస్సు అయినా కూడా వెళ్ళొచ్చన్నమాట మామూల్గా ఫ్రెండ్స్ తో స్నేల్తో స్నేహితులతో అది వెళ్ళినప్పుడు స్టెప్స్ ఎక్కే వెళ్తాం మేము. ఇంకా పేరెంట్స్ తో అయితేగినా వాళ్ళు ఇంక ఎక్కలేరు కదా అందుకనే సి బస్ ఎక్ వెళ్తాం అన్ మాట అక్కడ అంతా అయిపోయి నుంచి ఉండడానికి అంతా ఫ్రీనే అన్నమాట.
ఫ్రియా!
ఆ ఫ్రీనే.
ఓకే
మామూలు స్థలాలుంటాయి ఇట్లా బాగా పెద్దగా భవనం లాగా ఉంటుంది. అక్కడ అంత స్నానాలు చేసేసి లగేజ్ అంతా అక్కడే పెట్టేసుకుంటే భోజనాలు కూడా పెడతారన్నమాట అంత వినే
ఆ ఫ్రీ భోజనం అయితే నేను విన్నాను.
ఆ ఫ్రీ భోజనం అయితే పెడ్తారు. ఒకవేళ ఎక్కువ మంది ఉంటే గిన మేము ఇంకా బయట డబ్బులు పెట్టే తింటాం అన్నమాట.
ఓహో
ఆ ఇంకా మామూలు బ్బులు పెట్టి తిన్నా గుడా అస్సలు అవి అక్కడ పైన చాలా కాస్ట్ అన్నమాట అస్సలు
ఆ
చాలా రేటు వేస్తారు. ఇంకంతా తినేసి ఇంక దర్శనానికి వెళ్తామా అక్కడ చాలా మంది ఉంటారు. అసలు దర్శనానికైతే గిన ఒక రెండు రోజుల్ దాకా పడుతుంది.
అమ్మో
ఆ అంటే ఎక్కువ మంది ఉంటే అన్ని రోజులు పడుతుంది. లేదంటే ఒక రో లో వచ్చేసేయచ్చు అంటే ఒక సగం రోజులో పొద్దునే పోయి నైట్ అట్లా రావడం కానీ లేదంటే, నైట్ పోయి పోద్దన్నే పోవడం కానీ, మాకైతే ఒక బిజినెఅయిపోతాం. మేము ఎప్పుడు శివరాత్రికి పోతాం అనమాట.
ఆహా
శివరాత్రి అప్పుడైతే తక్కువ ఉంటారూ అందరూ శివున్ని దర్శించుకోవడానికి వెళ్తారు. ఇంకప్పుడైతే తిరుపతికి అందరూ తక్కువే అనేసి మేము అలా వెళ్తాం అన్నమాట.
ఆ మంచిది
స్వామిని చూడగానే అస్సలు ఆ ఒక ఐదు సెకండ్లే అనమాట. అసలు ఇట్లా స్వామిని చూస్తండి కళ్ళలో నీళ్ళు వచ్చేస్తాయి.
ఆ
ఉమ్ అంటే అంత అక్కడ చాలా మంది ఎందుకంటే, అలాగ జనాలు వచ్చేది. వాళ్ళ కోరికలు అన్నీ నెరవేతాయన్నమాట. అందుకే అంత పవిత్రం. అక్కడ
ఓహో ఓకే
ఉమ్ ఇంకంతా దర్శనం అంతా అయిపోయి నుంచి మేము ఒక స్థల ఇకా ఇంటికి వెళ్తాం అన్నమాట. ఒక భోజనశాలకి అక్కడ వెంగమాంబ అంటారు. అసలు అక్కడ ఆ వడ్ కదా అదే మామూలు స్థలం లాగా పెద్దగా ఉంటుంది. ఒక భవనంలో
ఓకే
ఆ ఇంకా అక్కడంతా వెళ్తనే భోజనం పెడతారనమాట. పాయసం పెడతారు. అన్నం సాంబారు ఒక కూర ఎస్తరు. పెరుగు అలాగే రసం కూడా ఉంటుంది.
ఓకే మీల్స్ రెడీ చేస్తారు.
ఆ మీల్స్ రెడీ చేస్తారు. అసలు అక్కడ పాయసం ఉంది టేస్ట్ ఉంటుంది. చూడు అసలుది ఎంత తీయగా ఉంటుందో!
ఆ
నేనైతేగిన పాయసం కోసమే ఆ భోజనశాలకి వెళ్తాను అంత బాగుంటుంది. ఇంకా పైన ఎక్కడా అలాంటి టేస్ట్ ఉండదన్నమాట.
ఆ
అది ఎంత బాగా బెల్లంతో చేస్తారు. అసలు అది తినగానే బాగనిపిస్తుంది. ఊరికే బయట అంత ఖర్చు చేయడం కన్నా, కొద్దిగా అట్లా నడుచుకొని పోయి తినడం మేలు. ఉమ్ ఈసారి నువ్వు కూడా వెళ్ళు నువ్వు తప్పకుండా
ఆ మా ఊర్లో కనకదుర్గ టెంపుల్ ఆంధ్రప్రదేశ్లోనే ప్రసిద్ధమయింది కదా.
విన్నాను. నేను కూడా ఎప్పుడు పోలేదు మరి ఒకసారి దాని గురించి చెప్తావా.
అ
ఆ
ఈ ఆలయం ఇంద్రకీలాద్రి కొండపై ఉంది
ఆ
ఇంద్రకీలాద్రి కొండ ఆ కొండపై ఉంటుంది టెంపుల్ అనేది ఆ ఆలయం దగ్గర కృష్ణ నది కూడా ఉంటుంది
కృష్ణా నది కూడా ఉం
ఆ ప్రకాశం బ్యారేజీ కూడా ఉంది.
అయితే నువ్వు ఎన్నిసార్లు వెల్లవ్.
నేను ప్రతి నెలా వెళ్తానే ఉంటాను మాకు చాలా దగ్గర
ఓ చాలా బాగుంటుంది కదా అక్కడం
అవును చాలా ప్రశాంతంగా మరి పవి చిత్రంగా, ఉంటుంది.
అవునా, ఊ అమ్మవారిని ఎలా, అలంకరిస్తారు, అక్కడ.
ఆ, రోజు, పూజలు, చేస్తారు. ఆ, రోజు, దర్శనం, ఉంన్. ఉటుంది.
అ, అక్కడ, దర్శనం, దొరకాలంటే, కొద్దిగ, కష్టమేమో, గదా.
ఆ, పండగల, రోజున, కష్టం, ఉంటుంది.
ఆ.
ప్రతిరోజు అంత, సంద అదే.
ఉమ్, అంత క్యూ, ఉండదా. ఉమ్ అయితే ఈసారి తప్పకుండా, రావాలి.
ఆ ఖ, చ్చితంగా, చూడు, ఒకసారి.
ఆ, అవునా. అక్కడ, భోజనాలు, పెడతారా.
ఆ, చాలా, భక్తులు వొస్తారు, కదా వాళ్ళే.
ఆ, అవునా, ఓ, అన్నదానం, చేస్త. సరే, బాగా.
ఆ, చాలా మంది జెస్తారు, చాలా దూరాల నుంచి వొస్తారు, కదా.
అవునులే, చాలా, దూరం, నుండి.
రోజు, అన్నదానం, జరుగుతనే, ఉంటది, ఎవరో, ఒక్కరు.
అవునా, హుమ్. అయితే, మరి, ఇంకా, ఎక్కడికి, వెళ్ళలేదా, నువ్వు.
ఆ, నేను, ఇంకా, పార్, పార్క్కి, వెళ్ళాను.
నువ్వు, పార్కుకి, వెళ్ళావా, అక్కడ.
ఆ.
ఓ, మరి అయితే పార్కులో, ఉయ్యాల అన్ని, ఊగావా.
ఆ, చాలా బాగా. చాలా బాగుంటాయి అన్నమాట, కానీ చిన్న. పిల్లలకి, పెద్దవాళ్ళని, ఊగనివ్వరన్నమాట.
అవునా, ఉ పెద్ద వాళ్లకి. బాగుంటుంది, కద. మనం కూడా, ఊగచ్చు.
ఇంకా నేను మా చెల్లిన్నీ. ఆయన్నీ ఎక్కించి. వచ్చి, వచ్చేసాము.
ఓ, జారి పడిందా. ఆ. జరరా మరి మని.
ఆ జారణి, సీసా
ఓ సీసా కూడా ఉందా ఓ అయితే మరి పార్కుల్లో బాగా పూలు అన్ని ఉన్నాయా
ఆ చాలా మంది వాకింగ్ కూడా వస్తారు. అక్కడికి
అక్కడకా హ్మ్ బాగుంటుంది కదా బాగా ప్రశాంతంగా ఉంటుంది.
ఆ చాలా ప్రశాంతంగా ఉంటుంది. ప్రశాంతంగానే ఉంటుంది.
ఓ సరే మరి
ఆ సరే
ఉంటాను. మళ్ళ కలుద్దాం ఉంటాను.